హలో
హలో
ఆ వినిపిస్తుందా
వినిపిస్తుందండి
ఏం చేస్తున్నరండి
ఏం లేదు ఇప్పుడే టిఫిన్ చేసినాం అట్లనే రూమ్ లో అరటిపండు ఉంటేదింటున్నా
అవునా మా పిల్లల కు టేబుల్స్ నేర్పిస్తున్నానండి
అవునా
టేబుల్స్ అసలే వస్తులేవండి
నేర్చుకుంటున్నారా మరి మంచిగా
నేర్చుకుంటున్నారు కానీ చెప్పలేకపోతున్నానండి కొంచెం వస్తలేదు తొందరగా వచ్చేటట్టు ఏమన్నా ఉన్నాయాండి
అదేంటిది ఒక ఫస్ట్ టేబుల్ ఒకటో టేబుల్ ఉన్న ఒకటో ఎక్కం ఐదవ ఎక్కం తొమ్మిదవ ఎక్కం ఈజీగా ఉంటది కదాండి
అయి ఈజీగా ఉంటాయిండి అవి చెప్పగలుగుతారు ఎవరైనా మిగతా యి రావద్దా
మీిగతాయి మీరే నేర్పిియండి ఇక చేతిలో మీద లెక్క పెెట్టుకోమనండి
చేతుల మీద లెక్క పెట్టుకుంటాడా ఇప్పుడు రేపు ఎగ్జామ్ పెడుతు ారు ఎగ్జామ్ లో చేతుల లె చేతుల మీద లెక్క పెట్టుకుంటుంటే ఆ ఎగ్జామ్ టైం అయిపోతుంది ఆ ఒక్క ఎక్క ఎక్కాల కోసమే ఆ టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఎగ్జామ్ రాయకుండా సున్నా మార్కులు వస్తాయండి
మరి ఎట్లా అండి మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు
ఎటు అంట కొట్టయినా ఈ బలవంతంగా నేర్పలండి
కొట్ చిన్న పిల్లల్ని కోడతారా అండీ ఎవ ఐనా
మరి ఏం చేస్తామండి రానప్పుడు
చెప్పాలి వాళ్ళకి అర్థమ అర్థమయ్యే ఏ విధంగా
సరే అండి చెప్తాను
తిన్నరా అండి మరి ఉ బట్టి పట్టి ఇస్తే ఈ రోజుకే గుర్తుకుంటాయండి మళ్ళా తర్వాత ఏం గుర్తుకు ఉండదు
మరి ఏం చేద్దామండి కంపల్సరిగా వాళ్లు మేడం టెన్ ఎక్కలు రావాలన్నది ఆ టెన్ ఎక్కలు వత్తలేవు ఫైవ్ వరకే వచ్చినాయి మిగతా వత్తలేయండి నైన్ ఎక్కలు నాకే వత్తలేదండి మర్చిపోయాను నేనే
ఈజీగానే ఈజిగానే ఉంటాది కదా తొమ్మిదో ఎక్కం ఒకటి రెండు మూడు నాలుగు వని ఉంటది ఇటు తొమ్మిది ఎనిమిది అది ఏడువా అట్లా
అవును
చిన్న నుంచి పెద్ద పెద్ద నుంచి చిన్న లెక్క ఉంటది చూడండి ఒకసారి మీకే అర్థంమైతు తెల్వది
అవునండి మీరు చెప్తుంటే నాకు ఇప్పుడు అర్థం అవుతుంది తొమ్మిది పద్దెనిమిది ఏడు మూ మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మళ్ళ ఇటూ నయినా ఎయిటు సెవను సిక్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వావు మస్తు చేస చెప్పారండి వన్ జీరో వావ్ నేను ఇప్పుడే చూసానండి మ్యాజిక్ కు ఆ
అట్ల నేర్పియంండి అట్లనే ఏదైన్న ఒక లాజిక్ గుర్తు గుర్తుండేలా మీ మీ పాపలకు నేర్పియ్యండి యండి
ఇప్పుడు ఇదేనా అండి మీకు తెలిసింది ఇప్పుడు టెన్ ఎక్కమ్లు కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మళ్ళీ హండ్రెడ్ వరకు అన్ని జీరో సే మళ్ళీ ఇప్పుడు ఎయిట్ ఎక్కం చూద్దాం అండి అవునండి అసలు భలే లాజిక్ చెప్పారండి నాకు బలే లాజిక్ చెప్పారు
ఆ
అవునండి ఇప్పుడు ప్లేస్సులు ఉంటాయి కదా డివైడర్ల ఎట్లా చేయాలండి
అర్ధం కాలేదండి
డివైడడ్ చేతరు కదా
అవునవును
అదెలా చేయాలి
ఇంగ అది మనకి టేబుల్ వస్తేనే చేస్తాం కదండి
ఆ అవును అంటే ఏదన్న ఈజీ ప్రా సెస్ ఉంటే చెప్తారా
అట్ల ఏం లేదు గని మనకు లెక్కలు రావాలి ఫస్ట్ ట్ డివిజన్ రావాలంటే లెక్కలు దాన్ని బట్టే కదా అండి డివి లెక్కలు బట్టే కదా డివి
డివిజన్స్ అవును తెలుసు మాకుగానీ ఏదైనా ఈజీ ప్రాసెస్ అంట చెప్ తారని అడిగా అంతే
అం
ఫోన్
ఇంకా తిన్నారా అండి మరి
తిన్నానండి
ఏం కూరొండినా
మాది బెండకాయ అండి
ఆహు
బెండకాయ వండానన్ మీకు మధ్యానం ఏం పెడ్తారండి
ఈ రోజు ఏం వారం అండి శనివారం ఏం ఉండదండి ఏదన్నా ఒక కర్రీ ఏదన్నా ఒక సాంబార్ ఉన్ డదిపా
సాంబార్ నాకంటే ఇష్టమండి మీరు రోజు తింటారండి సాంబార్ మంచిగా
దోలి కే పోనండి నేను ఏదన్నా పక్కన కూర వండుతారు కదా ఇంకా
అవునా అండి
సాంబార్ అంటే నాకు ఇష్టం రోజూ పెట్టినా తింటానండి నేను
అం
హలో
ఆ చెప్పండి
సాంబార్ అంటే ఇష్టం అండి రోజు పెట్టిన తింటాను నేను
ఆహా మీకిష్టమైన కర్రీ మీకు ఇష్టమైందా అండి
ఆ సాంబార్ అండి ఇష్టమైంది
మ్మ్మ్ మ్మ్మ్
హెలో
హెలో
ఆ చెప్పండి
ఇంకా మరి ఎట్లుంది వాతావరణం ఎట్లుంది
కొంచం ఎండోస్తుంది ఇప్పుడే
అవునా
మీకు హిందీ బాగా వచ్చా అండి
తో వోచ్చు అండి మీకు
నాకు రాదండి నేర్చుకో అని మా పిల్లలు మా హస్బెండ్ అంటున్నారు గాని రావట్లేదండి ఎంత ట్రై చేసినా అది ఎందుకో తెలియట్లేదు
ఇప్పుడు నిన్ను నేర్చుకోమన్నారా అన్నారు కదా వాళ్లని హిందీలో మాట్లాడమనండి రోజు
పో వాళ్లు మాట్లాడు వస్తున్నారండి కాకపోతే నాకే తెలియట్ ఆయనకి పలకడానికి రావట్లేదు ఆ పదాలు
కొత్త కొత్తలా కదా రాదండి కొంచెం మీ తల్ల విల్ విన్నంగా మనకే వస్తుంది
ఈరోజు నుండి హిందీలో మాట్లాడటానికి ట్రై చేస్తానండి
మాట్లాడండి తప్పులైనా కూడా ఏం కాదు తర్వాత మంచి మంచినే వస్తది
ఏం కాదు గాని మా పిల్లలు ఎక్కిరిస్తారండి నన్ను
ఏం కాదు ఏక్రియని తర్వాత మంచి మంచిగా మాట్లాడతావు కదా అప్పుడు చెప్పచ్చు వాళ్ళకి జావాబు
ఇంకా అండి
లేదండి మా దగ్గర ఫెస్ లేదు అల్వాటు లేదు
అలవట్లే మీ మమ్మీవాళ్ళు చెయా
ఆ మమ్మీ వాళ్లు ఎ సం. అమ్మ వాళ్ళ ఎస్తరు గానీ నేఎమ్ చేస్ ఇంకా రెడీ అయి కూర్చోవడమే. అదె మన పని.
అవునా నేర్చుకోండి పూజ.
ఏ అమ్మ వాళ్ళు ఉండంగా మనం సపరేట్ గా చెయ్యని చేస్తామా.
చలో ఇప్పుడు అయితే వాళ్ళు ఉంటారు ఈప్స్ ఇప్పుడైతే వాళ్ళు ఉంటురు తర్వాత మళ్ళీ ఊకూకే రారు కదండి మ్యారేజ్ అయిపోయాక.
అప్పుడు వా వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్దోళ్ళు ఉంటారు కదండి.
అట్లా లేని వాళ్లు వస్తేనండి.
నేను వాళ్ళు వస్తే మా అప్పుడు నేర్చుకుందాం లెండి.
నేర్చుకుంటారు గా నేను కూడా అలా అనుకుని అన్ని నేర్చుకున్నానండి పెళ్ళయ్యాక నాకు పెళ్ళయిన కొత్తలో టీ పెట్టడం రాదండి. టీ పెట్టడం కూడా రాదండీ ఏమి రాదు వంట గిట్లా అయితే మా ఇంట్లో మా అత్తమ్మ మా మామయ్య వాళ్ళు లేరు. వాళ్ళు లేరండి మా పెళ్ళి. ముందే చనిపోయారు అయితే ఏమైంది మా ఆయన అన్నడు కదా అంటే వాళ్ళ వదిన అన్నవాళ్ళు ఉంటారు వాళ్ళతోనే మేము కలిసి ఉన్నాం కానీ వాళ్ళు. ఏటో ఫంక్షన్ కీ వెళ్ళారండి అయితే మాకు టీ తాగాలని ఉందండి మిగతా పనులన్ని చేస్తా గాని టీ పెట్టరాదండి అయితే మా ఆయన అన్నాడు గదా టీ పెట్టుకుని రా అల్లం చాయ్ అన్నాడండి. అయితే నేను నేను మన నూరిన అల్లం ఉంటది కదా అమ్.
అవునండీ అదేషిన్లా.
కూరల ఏసుకుని అల్లం తీసుకుపోయి నాకు తెలీయదు అల్ల చాయ్ అల్లం అని అంటే తెలీదు ఎట్ట చేయాల అని అయితే కూరల వేసికొనే అల్లం తీసుకుపోయి. వేసానండి అల్ల
అవునా
అయితే ఏమైందంటే అది మొత్తం అల్లం అల్లం వాసన అండి కూరకూర వాసన చాయ్ మొత్తం‌.
ఏమ్ అన్లేదా మిమ్మల్ని ఇగ.
కొత్త కద అండి ఏమనరు అప్పుడు.
ఇప్పుడు నాకు కూడా రావండి వంటలు.
చాయ్ అల్లం చాయ్ అల్లాన్ని మిరియాలు ఇవన్నీ వేసి దంచి చేస్తరట అండి కాకపోతే నేను కూరల వేసే అల్లమే అల్లం చాయ్ అనుకున్నానండి. అల్లవెళ్ళిపోయలు రెండు అ ఇంకా ఏంటండి.
ఇంకా ఏం లేదండి.
అ
ఈ రోజు ఆర్డర్ పెట్టుం
చాయ్ చాయ్ పెడతారండి మీ హాస్టల్లో
ఒకప్పుడు పెట్టేదండి బెల్లం నీళ్ళ నీళ్ల చాయ్ బెల్లంతోటి చేసి
నాక్ నచ్చదండి నీళ్లచాయ్
ఎవరు నాటుతారు అసలు నీళ్ళు నీళ్ళు ఉంటే ఎవ్వరికి నచ్చదు అది కాని మనం పెట్టేది ఇప్పుడు ఏం పెట్ట ట్టట్లేయో
పాలు కూడా పోయరాండి
పాల అసలు పొయ్యనే పాలు లేదు చాయనే నీళ్ళ చాయ్ అంటే మీరు పాలు అంటున్నారు చూడండి పెట్టారు పాలు
అవునండి మనం ఇంటి దగ్గర తరా చాయ్
ఇంటి దగ్గర తాగుతాం ఇంటి దగ్గర ఉంటాయి పాలు ఉంటది పెరుగు ఉంటది చాయ్ ఉంటది
ఆ మీకు బర్లు ఉన్నాయండి
మకు బళ్లు లేవు కాని కొనక రావడమే పాలు కొనుక్కొస్తాం ఇంటి పక్కన
ఉహు మీ ఇంటి దగ్గర చెట్లే ఏమేమి చెట్లు ఉన్నాయాని
మా ఇంటి దగ్గర వేప చెట్లు ఉంటాయి మూడు పెద్ద పెద్ద పూల చెట్లు చామంతి చెట్లు కనకాంబ్రాలు గులాబీ చెట్లు హైబ్రిడ్ గులాబీ కలర్ కలర్స్ ఉంటాయి కదా
అవునా అవన్నీ ఉంటాయా మీ దగ్గర
ఆఆ మీ దగ్గర ఉంటాయా
ఏంటండీ
దగ్గర ఉన్నాయా అంటున్నా
ఆ ఉన్నాయి
అవు
మాందర చెట్టు కనకంబరాలు ఇంకా సం ఇ సంథింగ్ ఉంటాయండి మా దగ్గర కూడా
ఆ ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కద ఒక పె ద్ద సెట్టాయినా ఉండాల ఉందా మరి మంచిగాడ కూ
ఓ ఫుల్లు చెట్లున్నాయండి మాకు వేప చెట్లు చింత చెట్టు
అ
ఆ సీతపల చెట్లు జామ చెట్లు ఆహ్ చెట్లకిందనే గుచ్చ టామండి మంచిగా చెట్ల కింద కూచున్నది కాక వీళ్ళ ముచ్చుట వాళ్ళ ముచ్చట అందరీ ముచ్చట మాకే కావాలండి
హ ఎండకాలం ఏం పని ఉంటదండి మనకు గదే పనిగా
అవునండి
అట్లనా ఎక్కడనైనా అక్క కాట్లనే ఉంటది మీ మీ ఇంటి దగ్గర నే అనీ కాదు
అవునండి ఎండకాలం ఉత్తికూర్చున్నాం అంటే మంది ముచ్చట్లే కావాలండి మా ఇంకా అండి
సరే అండి మరిగా
సరే అండి
హ
ఎందే